హలో
ఆ వినబడుతుందండి బాగున్ననండి
ఆ మా వినిపిస్తుందండి మీకు ఇనిపిస్తుందా అవునండి లేదండి మీరు ఆ లేదు లేదండి తినలేదండి మీరు తిన్నారా
అవును వినబడుతుందండి మీరు ఓసారి మా డు చవునండి మీరు ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్ళారండి హలో
టెంపుల్స్ కెళ్ళా అరుణాచలము తిరుపతి కెళ్ళానండి మీరు వెళ్ళలేదా ఆ టెంపుల్స్ కి
అవునండి ఆ నేను వెళ్ళానండి కాదండి మీరు ఏం చేసినా ట్రిప్కి వెళ్ళ
మేము యెలేసి అప్పుడు ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళామండి ఓకేనా నాకొచ్చేసి కొత్త కదండి ఫ్రె ఫ్రెండ్స్ యెళ్ళాము నేను మా బ్రదరు మా సిటర్స్ అందరూ
ఆ
ఆ మే తిరుపతిలో వచ్చేసి మీకు తిరుపతిలో స్టెప్స్ ఐ మీన్ స్టెప్స్ ఎక్కడం అది ఉంది గదండి అలిపిరు మెట్లు
అలిపిరి అలిపిరి మెట్లు శ్రీవారి
ఆ ఆ ఆ స్టెప్స్ ఎక్కేసి దర్శన దర్శ నానికి యెళ్ళా మండి అయ్యో ఎక్కువ క్రౌడ్ అండి ఆ రోజు ఆ ఏ స్టెప్స్ ఎక్కలేకపోయినా అండి చా ఎందుకంటే ఎత్తుంటాయి కదండి
అవునా అండి దానికి చానా ఎనర్జీ కావాలండి యెక్కాళ్ళన్నా
ఆ
దేవుడు దేవుడి దర్శనం పొందాలంటే మీరు ఇంకా ఎక్కాల్సిందే గదండి అవునండి అలాంటప్పుడు మీరు ధైర్యం జేయాలండి అ
ఆ
ఎలా జరిగిందండి మీ దర్శనం మొత్తము అవునా అండి ఎంత ఎన్ని గంటలలకు అయిపోయిందండి దర్శనం
దర్శనం వచ్చేసి ఒకటి లోపే అయిపోయిందండి మాది
అంటే ఒకటంటే ఎట్లా అండి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు
ఆ మీన్ మేము యెళ్ళేసి మర రోజు యెళ్ళేసి టికెట్ దీసుకున్నాం ఇది టికెట్ దీసుకున్నామండి అక్కడ దిగేసి ఫ్రెష్ అప్ అయ్యెసి టికెట్ కెళ్ళాము టికెట్ తీసుకున్న తర్వాత ఆ ఇంగా ఆ ప్రదర్శన జేయాలా గదండి ఆ స్టెప్స్ యెక్కెసి కొండపైన బోవాలి గదండి
అవునండి
ఆ ఇంగా అదే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్టెప్స్ ఎక్కడం నైట్ స్టార్ట్ జేసామండి ఫోర్ నైట్ ఇంగా అంటే అంటే నైట్ ఏం గాదండి ఫోర్ కో ఫైవ్ కో స్టార్ట్ జేసామండి
అవునండి ఎంతక అయిపోయిందండి
ఆ మేము వచ్చేసి త్రీ ఫోర్ కల్లా అయిపోయిందండి
అది గాదండి మీరు ఎక్కినారు గదండి ఎంతలోపు అయిపోయింది స్టెప్స్ ఎక్కడము
స్టెప్స్ ఎక్కడం వచ్చేసి నా నేను ఆ టైం లో కొంచెం లావుగా ఉన్నానండి నాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది మా ఫ్రెండ్స్ అంతా ముందుగా యెళ్ళిపోయారండి నా కోసం మా బ్రదర్ వెయిట్ జేస్త ఆ
అవునండి వాళ్ళు మంచోళ్ళు అయి ఉంటా రండి ఇంగ అందుకోసం వెయిట్ చేస్తురు ఇంక అందరు కలిసి వచ్చినప్పుడు అందరు కలిసే పోవాల గద అందుకని కాదండి మీరు ఎక్కేలోప్ లోపు ఎంత టైం పట్టింది ఇప్పుడు నాలుగు స్టార్ట్ జేస్తే ఎంత అయింది
ఆ స్టెప్స్ కంప్లీట్ అయిపోయేటప్పుడు టూ అయిందండి
ఓ టూ అయిందండి అయిన అంత టైం పడతదా అండి
ఎందుకంటే నేను కొంచెం స్టెప్స్ చాలా ఎ ఎక్కలేరండి కొంచెం బ్రీతింగ్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉందండి
ఓకే అండి ఆయన దేవుడు మంచిగా చూస్తలేండి హెల్త్ బాగా లేకున్నప్పుడు కూడా మీరు పోయినారం టే దేవుడు మంచిగానే చేస్తాడు మీకు
అలర్జీ ప్రాబ్లం ఉందండి నోస్ కి కొ ఎక్కువ స్టెప్స్ ఎక్తే ఆయాసం వస్తుందండి నాకు
అవునా అవునా ఓకే ఓకేలేండి మళ్ళీ దర్శనం అప్పుడు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేశారండి
పైకి పోయిన తర్వాత సెవెన్ సెవెన్ కెళ్లా సెవెనా ఆ నైన్ థర్టీకి ఏమో వెళ్ళామండి మేము
అవునా అండి
ఉమ్ నైన్ తర్టీకి వెళ్ళాము ట్వెల్వ్ లోపు లోపలకి టెంపుల్ లోపలికి వెళ్ళామండి ఏమంటే అక్కడ ఐదు నిమిషాలు కూడా చూడనీరండి అస్
ఆ ఐదు నిమిషాలుేండి ఓ ముప్పై సెకండ్లు చూడొచ్చండి అంతే ముప్పై సెకండ్లు కాదండి పది సెకండ్లనుకో
అయ్యో చూడను కూడా చూడినీరండి ఇలా ఇంగ ఇట్లా ఉండేకు వెళ్ళ వెళ్ళిపో వెళ్ళిపోండి అని దబ్బేస్తాన్నారండి
అవునండి క్రౌడ్ ఎక్కువ ఉంటది కాబట్టి భక్తులు ఎక్కువ ఉంటారు కాబ ట్టి ఇంకా అందరు చూడాలి కాబట్టి అట్లా చూసేస్తుంటారండి దాన్ని మనం ఏం చేయలేమండి ఇంకా
అవునా మీరు ఫ్రీ టికెట్ కెళ్లారాండి బుక్ చేసుకుని వెళ్లారా
నేను నేను అదే టికెట్ అక్కడికి పోయినాకా తీసుకున్నా అండి అవునవునండి అంతేనండి మీరు అయిపోయింది తర్చాన ఇంక ఇంటికి వచ్చేసినారండి
ఆ దర్శనం అయిపోయిన తర్వా అక్కడ కొన్ని ప్లేసెస్ స్ ఉన్నాయండి తిరుపతిలో ఇస్కాన్ కెళ్ళాము ఓకేనా ఇస్కాన్ అక్కడ టెంపు ఇస్ స్కాన్ బాగుందండి మీరు ఎల్లారటు సైడ్ ఇస్కాన దగ్గర సైడ్ మళ్ళీ అక్కడ ఇంకోటి శివుడి టెంపుల్ ఉందండి అక్కడ వాటర్ ఫాల్స్ ఎల్ వాటర్ ఫాల్స్ ఉంది
అవునా అండి ఏమో అండి నాకు అంతగా తెలీదు
అవునా అండి నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు అటు సైడ్ వెళ్ళేసి చూడండి ఇస్కాను శివ టెంపుల్ దగ్గర కి వెళ్ళేసి
అవునా అండి వెళ్ళి వస్తా అండి ఇంకోసారి
ఆ బాగుంటుందండి
అవునవున బాగుంటదండి తిరుమ తిరుపతి అంటేనే తిరుమల అం టేనే అదొక ప్రశాంత ప్రశాంతానికి నిలయంగా ఉంటుందండి
అంతా పచ్చని చెట్లు
అవునవునండి అవును అదైతే కరెక్ట్ అండి తిరుపతి చూడాలన్నా చానా అదృష్టం ఉండాలండి
అవునండి అది నె ఎప్ ఇప్పటి నుంచో అనుకోని అనుకని ఎళ్ళానండి దగ్గర దగ్గర ఇరవై ఏండ్ల తర్వాత వెళ్ళానండి డి తిరుపతి
అవునండి మీరు ఒకేసారే పోయినారండి ఇంతవరకు
ఆ ఆ ఓకే సార్ ఏళ్ళ మండి ఎందుకం టే ఇంతకు ముందు ఇంకా ఆ పేరెంట్స్ ఎక్కడికి బయటకి అలో చేస్తుండలేదండి
అవునా అండి మీ ఇంట్లో చాలా రిస్ స్ట్రిక్ట్ గా ఉంటారండి
ఆ అలాగేం కాదండి నేను అ ఒక్కతే వెళ్ళలేక ఉన్నానండి పేరెంట్స్ కి పొలాల్లో పనులు ఉంటాయి కదండి
అవునవునండి మీకు భూములు ఉన్నాయండి చానా
భూములంటే చ ఒకరు అంత చానా ఏం లేదండి ఏదో కొంచెం నాన్న వై వ్యసాయం చేస్తా అంటారు
అవునండి మీరైనా భూస్వామిలు ఉన్నట్టు ఉన్నారు కదండి
అట్లేం లేదండి
అవునా అండి మీ ఏం పెడతారండి పొలంలో మీరు పొలంలో ఏం పెడతారండి
మేం పొలంలో వచ్చేసి ఆ మాకి త్రీ రక మూడు రక రకాల మట్ ఐ మీన్ మట్టి ఉంటుంది కాదండి నల్ల మట్టి ఎర్ర మట్టి బం ఆ అలా ఆ నల్ల రాగడి అలాగ ఉందండి. ఒక పొలంలో వచ్చేసి మాగానే వేస్తామండి వడ్లు పండిస్తాము.
అవునులేండి.
ఆ ఇంకో దాంట్లో వచ్చేసి పత్తిస్తాము మొక్క జోన్న మళ్ళీ మీకు
ఇంకో డబ్బులు బాగా వస్తాయండి ఆ వ్యవసాయం చేయడం వల్ల
ఓ వస్తా అండి ఒక్కోసారి వస్తాయి ఒక్కోసారి
అవును అవునండి అది కరెక్ట్ ఏ అండి ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతయితేల్ద మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నామంటే అంటే మనకి ఎప్పుడు లాభం దక్కుతుందగా అని తెలిదండి ఎందుకంటే ఈ కాలంలో ఆ విధంగా ఉన్నాయండి.
ఆ ఎందుకంటే ఒక్కోసారి పురుగులు బడి వెళ్ళిపోతా ఉంటుంది ఆ పెట్టిన పెట్టుబడి కూడా సరింగా రాదు.
అవునండి అదయితే కరెక్ట్ అండి ఈ కాలంలో ఎక్కువ ఆర్టిఫిషియల్ గా వచ్చే మందులు ఎక్కువ వాడటం వల్ల ఆ విధంగా జరుగుతుందని చెప్తున్నారండి.
ఆ ఇప్పుడు ఎరువు ఆ నాచురల్ ఎరువు దొరకడం కష్టం కదండి. డి
అవునండి చాలా కష్టమండి ఆ అప్పుడు పురాతన కాలంలో అయితే అయితే ఎక్కువ ఇప్పుడు సహజ సిద్ధమైన ఎరువులే వాడేవారు కానీ ఈ కాలంంలో ఈ కాలంలో అంతా ఆర్టిఫిషి లుగా వాడుతున్నారు కాబట్టి భూములు కూడా కొంచెం రోగాల బారిన పడుతున్నాయండి. ఆ విధంగా మనకి ఆ ఆ విధంగా మనకి ఏమంటారు పెట్టుబడికి తగ్గట్టుగా డబ్బులు వస్తున్నాయి కాగానీ ఎక్కువ రావట్లేదుని
మట్టిలో షాది శార్దం తగ్గిపోతుందండి వారానికిసారి ముందు కొట్టడం వల్ల
అవునవునండి
మ్మ్
మరి అట్లాంటప్పుడు మనం ఏం చేస్తే బెటర్ అంటారండి
అవు అట్లా ఇప్పుడు నాచురల్ గా అయితే మనకి ఇంకా ఏదులో పా ఎద్దులు పాడ అవు పాడా అవి అన్నీ తీసు నాచురల్ గా అయితే ఏదైతే బెటర్ అండి ఇప్పుడు ఆ ఈ మందులు కొట్టిండే ఫుడ్ మనం ఆహారం తిన్నా కూడా మనకి హెల్త్ ఇష్యూస్ వస్త
అవునా హెల్త్ ఇష్యూస్ వస్తాయిండి ఈ దీని వల్ల కూడా మనం చనా రోగాల బారిన పడుతున్నాం కాండి అందుకే మనం ఎప్పుడైనా కానీ ఇట్లా పొలం నుంచి వచ్చినప్పుడు మనం ఫస్ట్ మొత్తం క్లీన్ చేసు కొని తినాల్సి వస్తుందండి లేకుంటే అలాగే తిన్నామంటే మనం మళ్ళీ దానికి ఎఫెక్ట్ పడుతా మండి.
అవునండి మనకు పల్లెల్లో అయితే కొ ఐ మీన్ కొంచెం నాచురల్ గా దొరుకుతాయండి సిటీ లోకి వెళ్తే ఇంకా
సిటీ లో అంతా హైబ్రిడ్ కదండి ఈ కాలంలో. అందరు ఎక్కువ హైబ్రిడ్ అని చెప్పి బయట ఫుడ్డు తినేటప్పుడు కానీ అంతా అదే యూజ్ చేస్తారు కదండీ.
హ్మ్ అండి.
తట్టుకోలేమండి. ఆ విధంగా వాళ్ళు తయారు చేస్తుంటారు హైబ్రిడ్
హ్మ్ మందులు ఇప్పుడు చూసారు కదండి పండ్లలోకి వాటర్ మిల్లా ఇది వా దా ఇంజక్షన్ ఇస్తా అంటారు. ఇప్పుడు మా మామిడికాయకి దా ఆ బనానాకి అంత పొడి చల్లి అది ఆ ఇంగాపా పచ్చికాయనే మాగేలాగా చేసేస్తారు.
అవునవునులేండి అది అట్లా చేయడం మళ్లా దాంట్లో ప్రోటీన్స్ అనేవి ఉండయి ఉండవు కదండి. మనం ఏమన్నా ఇప్పుడు కూర కూరకాయలు పండ్లు తినేదే ప్రోటీన్స్ కోసం కానీ వా వాటిని కూడా వాళ్ళు రసాయనాలు కలిపి ఈ విధంగా చేయడం వల్ల మనిషికి కి ఆరోగ్యం చెడిపోతుందే గాని మంచి జరగదు కదండి.
అవునండి బట్ ఈ కాలంలో అంత టెక్నాలజీ రావడం వళనా ఎవరో పనిచేయ కష్టపడి పనిచేయ ఇప్పుడు ఎద్దులు అవన్ని కట్టుకున్నారు అనుకో పని ఎక్కువ అయితుంది కదండి వాళ్ళకి. ఆ పని ఎ ఎక్కువైయితుందనేసి ఆ చేయడానికి ప పనులన్నీ చేయడానికి ఇష్టం పడకా ఇవన్నీ ఆ ఫర్టిలైజర్స్ అన్ని యూస్ చేస్తంటారండి.
అవునవునులే.
హ్మ్ ఇంక్
కష్టమండి ఈ కాలంలా అంతే థ్యాంక్యూ అండి మీ సమాచారాన్ని పంచుకున్నందుకు.
ఆ థ్యాంక్ ఆ ధన్యవాదాలండి.
ధన్యవాదము.
హుహ్ బాయ్ అండి.